పాండారమా
వన్ నంబర్ బాగున్నావా.
ఉమ్ బాగున్నాం, తిన్నారా.
ఉమ్ తిన్నానక్క తిన్నవా నువ్వు.
ఉమ్ తిన్నా.
ఏం చేసుకునం. రాయి ముద్దా, టమోట చట్నీ.
మాది రాయి ముద్దా, పూదిన చట్నీ.
ఊ ఏం మరి తిన్నారా అక్కా.
ఉమ్ తిన్నాం.
ఉమ్ ఏం
హ్మ్మ్
ఉ
మీకీ ఎండల్ ఎక్కువ పెడుతున్నాయా.
ఆ ఎండలు ఉన్నాయక్క.
అవునా.
చెట్టు ఉన్నతానా కొంచెమూ చల్లగ ఉంటుంది. లేదంటే, ఇంకా ఏ ఎండనే పెడు తుంది. ఉడకవో చెట్టున్న తానా గాల్ తులుతుల్లు గాలికి కొంచం సల్లగా ఉంటుంది. పల్లెటూరు కాబట్టీ, ఇక్కడా వాతావరణం చల్లగానే ఉంటుంది. టౌన్ లో లాగ్ కాదు గదా.
అవునులే. మాకీ ఎండలు ఎక్కువున్నాయి. కానీ తెల్లార్జామున చలి వేస్తాది.
తెల్ల తెల్లవారు జామున చలిగా ఉంటుంది. ఏడు వరకు అలా కొంచెం చల్లగా ఉంటుంది. తరువాత మళ్ళీ ఎండ ఎండ వేడి. దండి. ఈవెనింగ్ వరకూ ఎండ పెడుతూనే ఉంటద్. మళ్ళీ నైట్ అయితే కొంచెం వాతావరణం. చల్లగా అనిపిస్ తుంది.
రాత్రేం లేద్ మాక్ తెల్లార్జమున చలి ఎక్కువ పెడతాది.
ఊ
ఇంత ఎండల ఉన్నా అని.
ఇక్కడ అలానే ఉంది. తెల్లవారుజామున కొంచెం చల్లగానే
అవునులే
ఉ ఇప్పుడు కూడా ఈ టైమ్ లో కూడా చల్లగానే ఉంది ఇవాళ మాకు మార్నింగు ఈ సెవెన్ నుండి ఈవినింగు
ఉ అ వానాకాలము అట్లా అయితే బాగుంటుంది వానాకాలంగానీ అయ్య వర్షాకాలంగానీ ఎంతకాలం ఉన్నాలే
అన్న కాలం ఇప్పుడు మేడ ఇంట్లో కన్నా మేడ పైన గాని ఆటు బయట ని మంచం వేసుకొని పడుకుంటే చిల్లగా గాలి తోలుతూ ప్రశాంతంగా పడుకోవచ్చు
జను
ఇంట్లో వేటికి ఆ ఫ్యాన్ల కన్నా బయట రా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి బయట పడుకున్నా శాంతంగా ఉని చెప్ప స్కూల్ గా అందరు
మాకింటి దగ్గర చెట్లున్నాయి కాబట్టి బాగుంటాయి
ఉ
ఆ ఆ చె పూల చెట్లు ఏం లేవా
పుల్ల చెట్లు ఉన్నా ఇక్క
పూలు కాస్తానాయ ఇప్పుడు
ఆ కాస్తున్నాయి
సీతాఫలం చటు బా అందా
ఇప్పుడు ఏం కాయలే లే ఒక్క అది కూడా ఆకు రాలిపోతూంది మళ్ళీ కొత్త ఆకు చిగురుస్తుంది తర్వాత ఇంకా పూత వస్తుంది ఆకు వచ్చిందంటే పూత వస్తుంది ఇంకా
అఓ
ఉ ఉ
మప్పరం కాయలు రాసే బావ
ఇప్పుడు మాకు కూడా కాస్తమకా అయ ఇప్పుడు కాదు కదా ఇవి వేపాకు కూడా రర్యాలిపోయి ఆ పాతాకు మళ్ళీ కొత్త పాకు ఊతా అందుకు వస్తాడు కదా అలానే ప్రతి ఒక్క చెట్టు ఆ కులు కూడా రాలిపోతాయా సీతాఫలం చెట్టు కూడా అలానే లున్నీ రాలిపోతున్నాయి మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ చిన్న చిన్న ఆకులు మలుస్తా వస్తా ఉంది చిగురిస్తా ఇంక ఇంక అకులు వచ్చినంటే పూత రావడం ఫీల్ అవుతుంది. ఇంకా కాయలు బా అవి కూడా బాగుంటాయి హెల్త్ కి మంచి కానీ ఎక్కువ తీసుకోకూడదు.
అవునులే
ఉ తినాలి లిమిటెడ్ తినాలి హెవిగా
అవును అవునులే జ్యూస్ అట్లయితే బాగుంటాయి. అప్పు కళం పెట్ ఇ
కానీ జోస్ లో కన్నా అలానే తినడము కొంచము హెల్త్ మంచి జ్యూస్ లో అంటారు కానీ జ్యూస్ చేయడం వల్ల కొన్ని ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ అందులో ఉండవు తగ్గిపోతాయిన్నమాట. అలానేే తినము పనులు ఏ అలా అనే తినాలి జ్యూస్ చేయడం వల్ల అలా తగ్గిపోవడం అ ఆ అట్లా ఉంటది. ఏమంటే జ్యూస్ అంటారు కానీ ఫ్రూట్స్ తినడమే జానాం
ఈ అ ఇంకే మ చె
ఏం ఇంకా చెప్ప పాలి మరి పండగ క్లీనింగ్ ఏం చే వచ్చారా షాపింగ్ అందుకు
హు చేసిన అ ఏ బట్లంత కుట్టిచ్చనాను ఆ సరే కనిపించిన ఊరికి వెళ్ళ పిల్లలకి
ఎక్కడన్నా పోతున్నారా మరి వెకేషన్ కాగానీ టూర్. ఊరికి ఎక్కడ పోలేదు. క్క
అ
హమ్
ఊరికి పోలేదా ఎక్కడ
ఎక్కడ పోలేదు
అవునా ఇంకేమి
లేవు ఆ అక్క
పండ్ల చెట్లు లేవా మీ ఇల్ళ దగ్గర
పంద చెట్లు అవే సీతాఫలం చెట్టు బొప్పాయి చెట్లు అవి రెండు ఉన్నాయి
అవునా
ఇప్పుడు అది సీతపేలం చెప్ప చుట్టటు అనేది ఆకులి రాలిపోతా ఉంది పూతా ఆకులు వస్తా ఉంది ఇకా రూపాయి చెట్టు అనేది ఉంది కాయలు కూడా ఎక్కుసిన బా ఉన్నాయి ఇంకా కాయలు పచ్చిగా పచ్చిగా ఉన్నాయ అని కోయలేదు వాటిని ఇంకొంచెం కలర్ వస్తే అది పీకి ప అత్తం మీద పెట్టినా కానీ కలర్ వస్తా చెట్టు మీదనే మా అపోయినా గాని
అవును లే మనం పెళ్ళి కావాలన్నా ఎవరితో పెళ్ళి పెయిస్తున్నారా
ఏ ఆ వెళ్ళాన అక్క
హమ్మ బజరిగిందా పెళ్ళి
హమ్ మం బా జరిందకా
హమ్
అ
ఏం పెట్టినారంట పెళ్ళలో
వండలాక్క
ఆ
వంటలా ఏంటి
అదే ఒంటలే ఏం చేసినారంటే
చ పె రక్క నైట్ అయితే చపాతినో మష్రూమ్ కరరి పనీర్ ఇంకా వ చేేసి జ రైస్ అంటే ఎమ్మెస్ రైస్ కలర్ రైస్ పుట్టిన గోపి అన్నం బిత్నా బ అన్నా ఇంకా వంకాయ వంకాయ కరీ పెరుగు చట్నీవి రస మసము అన్నం పప్పు ఇవన్నీ పెట్టారు అ ఒడియాలు మార్నింగ్ వచ్చేసి టిఫిన్ పొంగలి ఇడ్లీ వడ పెట్టారు
ఎప్పుడు అవిప్పు చషన వెేలీ పొంగలిగడ పళ్లల అ
అంటే ఆ రోజు ఆ నైట్ అంటే చాలా మంది వచ్చారు చాలా బాగుంంది మార్నింగ్ అంటే మార్నింగ్ అంటే మార్నింగ్ వరకు ఎవరు లేరు అంటే ఆ తెల్లవాారుజామునే అయిపోయింది పెళ్ళాము నాలుగున్నర మూడున్నర ఇ నాలుగుకే అయిపోయిందా ఆ టై లో ఎవరు వస్తారు అనేసి నైట్ై నైట్ ఈ టైం క చనా మంది వచ్చి వెళ్ళారు టౌన్ లో కాబట్టి అందరు వచ్చియారు మార్నింగ్ క ఎవరో దూరం వాళ్ళ ఉన్నవాళ్ళు ఉన్నారు దగ్గర వాళ్ళం అప్పుడే వెళ్ళిపోయారు నైట్ వచ్చి చూసేసి రిసెప్షన్ ఎందుకు ఆర్కెస్ట్రా ఉన్నదా వచ్చేసి వెళ్లిపోయారు అప్పుడు
కూరగాయలు ఏం పెట్టలేదా మామడ కాయ బర కాట్లా
ఇంకా ఏమి పెట్టలేలక్క
నేను పెట్టిచ్చింటే ముందు సారి ఇంకా ఈ సారి పెట్టిలా కూఊరగా
ఆ
మామిణ కాలి ఇంకా రాలేదు
ఉ ఉ వచ్చాయి కానీ రేట్ ఎక్కువ ఉన్నాయి కొనుక్కోవాలంటేనా ఇంకా
ఇక్కడ అమ్ముతారు చెట్లవే
అవును ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నాయా అందుకనేసి కొనలేదు ఇంకా ఒక నెల అలా ఉంటే రేట్ అనేది తక్కువ ఉంటుంది అప్పుడున్నా అప్పుడు తీసుకోవచ్చు
అవునలే
స్టార్టింగ్ లోనే అది కొంచెం ఎక్కువ ఉంది ది అంటే తక్కు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఎక్కువ పెడతారు ఎక్కువ వచ్చినప్పుడు తక్కువ ర ఎట్లోనే ఉంటాయో అప్పుడు తీసుకోవచ్చు అప్పుడు తీసుకున్నా తక్కువ ప్రైజ్ పడుతుందా చేయొచ్చు ఊ ఇలా
ఉసిరికాయ ఉరగాయ పెచ్చిన ఫస్ట్ ఉసిరికాయలు నూనెలో వేయించుకునేది అట్లే లావువే బాగా తడి లేకుండా త కొనే ఏంచి పక్క పక్కన పెట్టుకుని అవి చల్లారనాక ఇట్లా ఒత్తి తన లోపల గింజంతా బయటకి వస్తంది ఉప్పులుప్పులు వస్తాయి
ఆహ ఆ
పచ్చిమిర్చి ఉ ఓ మిక్సీ కాడిచ్ కొని ఆ నూనె నూనెలో వేసి కొని తిరువాతేసేసి ఆ పచ్చిమిర్చి అంత బాపు పచ్చివాసన పోయేంతవరకు ఏంచేది కొంచం పస్పేసి అది బాగా ఏగిన తర్వాత ఈ ముక్కలు దంట్లోకి వేసి కలుపుకునేది
ఊహూ ఊ
జరి తర్వాత మళ్ళీ నువ్వులు ఉంట లేదా
అను అవునవును
తెల్ల నువ్వులు బాగా ఎయించుకొని పొడి కొట్టుకండి బా మెత్తగా పేస్
అందులోకి వేసప్ప
కేసు కలుపుకునేది
అవి హెల్త్ కు మంచి తెల నుగులుతిన్నా కానీ
అవును
ఉ
అట్లా చేసిన
హ
ను ఒకసారి ట్రై చే బావుంటుంది
ఉ ఇ చేస్తాను చెప్పా కదా రెమెడీస్ అన్ని చేస్తాను ఓ